చిట్టి హలో చిట్టి చిట్టి బాగున్నావా
హాయ్ హేమ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాము ఎలా ఉ
బాగున్నాను నువ్వు బాగున్నా
బాగున్నా గాని నీ వాయిస్ వినిపర్లేదు కొంచెం గట్టిగా మాట్లాడగా
హలో చిట్టి.
ఆహ్ చెప్పవే హేమ ఎలా ఉన్నావు.
హ్మ్మ్ బాగున్నా నువ్వెలా ఉన్నావు బాగున్నావా.
నేను కూడా బానే ఉన్నా అన్నాగా. ఒక ఫ్రెండ్ వివాహం చూసి చింతా పడ్. పోయాను అందుకే నిన్న నీకు ఫోన్ చేసిన.
ఓహో ఏమైంది ఎవరి విహా వివాహం చూసావు.
మన స్కూల్ ఫ్రెండ్ స్మృతి అంటే ఎప్పుడో వాళ్ళు పె పెళ్లి చేసుక్.
మీ వాయిస్ సరిగా. వినిపిస్తలేదు. అవును పెళ్లి ఫోటోలు అలా చూస్తే నిజంగా ఎమోషనల్ అవు. తుందో తెలుసా.
ఇప్పుడు.
హలో.
నిజమే నిన్న నిన్న వింటే వాళ్ళ రిసెప్షన్ ఎలా ఆర్గనైజ్ చేశారో చాలా ఆనందంగా. ఉన్నాయి.
సర్లే. నిజమే ఇప్పుడు పెళ్ళి అంటే ఒక వేడుక మాత్రమే కాదు పూర్తి. వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా చిట్టి. హలో.
హెమా నీ వాయిస్ వినిపియట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడుగా.
హలో వినిపిస్తాలే.
హలో హేమ వినిపియ్యట్లేదు కొంచెం గట్టి.
వినిపిస్త లేదా. ఇప్పుడు వినిపిస్తుందా. హలో. ఇప్పుడు ఓకేనా.
ఉమ్ అట్లా.
ఆహ్ ఓకే ఓకే ఇంట్లో సరిగ్గా సిగ్నల్ వస్. చలేదు అనుకుంటా.
ఆహ్. ఆహ్ అక్క నిజమే ఇప్పుడు పెళ్ళి అంటే ఒక వేడుక మాత్రమే కాదు కదా ముందు నుంచి. అంతా ప్లానింగ్ చేసుకుని ఫోటో. కాఫీ క్యాటరింగ్ ప్రతి చిన్న విషయం చూసుకోవాలి.
అవును. అప్పటికి భార్య భర్త ఇద్దరు ఒక పెద్ద ఇక్కడే కాబట్టి. స్ట్రెస్ కూడా ఎక్కువ.
మరి నువ్వు పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి. హలో చిట్. చి నీ పెళ్ళి గురించి ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి నీకు. హలో.
ఆహ్.
హలో.
హేమ నీ వాయిస్ వినిపియట్లేదు.
ఇప్పుడు వినిపిస్తుందా. హలో
హలో హేమ చెప్పు ఏమి మాట్
వినిపిస్తుందా చిట్టి అదే మీ పళ్లి గురించి నీకు ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి అ
సిగ్నల్ లేదా ఎం
లేదు మా ఇంట్లో సిగ్నల్ వస్తా లే
చేయలేదు కాని డిమాండ్ చాలా ఉంది ఎప్పుడు పెళ్ళి అనే ప్రారంలో మనవుని సీన్ నచ్చదు
హ్యాపీ నే కదండి ఆహ ఆ నేను కూడా ఇంకా ఏం ప్లాన్ చేయలేదు
హేమ చెప్పవే ఏం మాట్లాడట్లేదు మీ మళ్ళీ ఫోన్ చేయాలా
ఆ చెయ్యు చెయ్యు ఇనిపిస్తదా ఇప్పుడు
హలో హేమ
వినిపిస్తలదా ఇప్ హలో హలో హలో చిట్టి హలో హలో హలో హలో హలో హలో హలో హలో
వినిపిస్త లె హలో
హలో హలో ఏమినిపిస్తాలే టెన్ మినట్స్ అయింద కాలే ఫైవ్ కట్ చేసిన గాని కట్ అయినట్లు అనిపిస్తలె నా దాంట్లో ఇంకా నడుస్తుంది
కాల్ మాట్లాడిన మాట్లాడు మాట్లాడు కంప్యూటర్
అరే కట్ అయితలే నా దాంట్లో ఇంకా నా మనస్సుని నలిపిన తొలి తొలి వెలుగువ అరా ను చూసినప్పుడు ప్లేన్ ఇట్లా పోతుంది మంచిగా అనిపిచ్చేది